హలో
నమస్కారం అండి
నమస్కారం మనం ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం
వాతావరణం గురించి మాట్లాడుకుందామండి
ఆ అలాగే అండి మీ చోట్ల మీరున్న చోట ఎలా ఉంది వాతావరణం
ఆ బానే ఉందండి మాట్లాడుకునే ముందు మీరు తిన్నారా అండి
ఆ తిన్నానండి మీరు అండి
ఆ మేము కూడా తిన్నాం అండి
ఉమ్ నేను అంతే ఇప్పుడు వాతావరణం పట్టణం ఎలా ఉంది మీరున్న చోట న మా అన్న నైన్టీన్ అసడు మళ్ళీ ట్వంటీ సెకండ్ నాకు ఎగ్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అ అందుకని ఫ్రెండ్ వాళ్ళు ఉండయినా ఉంటారు లేదంటే అంటే పండు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్రెండ్ ఉంటదా అవునవును వాతావరణ మార్పులు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయి
అవును నిజం చాలా దేశాలు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్
అవును అలాగే ప్రపంచంలో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి వార్తల్లో తరచూ చూస్తున్నాం కదండి
నేను కూడా చూస్తున్నానండి యుద్ధం వల్ల ప్రజలులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి
అవునండి శాంతి ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయి అని నేను అనుకుంటున్నాను
హ అండి అభివృద్ధి విద్య ఆరోగ్య మీద దేశాలు ఎక్కువ దృష్టి పెట్టాలండి
అవును నిజం అండి అదయితే టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏమిటి లేట్ నైట్ ఒక టూ నైన్ ట్వంటీ కాని త్రీ ఉమ్ అవునండి మనం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందింది ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంది
నిజమే చాలా పనులు ఇప్పుడు కంప్యూటర్లు ఉమ్ చాలా పనులు ఇప్పుడు కంప్యూటర్లు రోబోట్స్ చేస్తున్నాయి
ఉమ్ అవునండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాల గురించి కూడా ఆందోళన పడుతున్నారు
కానీ కొత్త టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి
అవునవును నిజమే విద్యారంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయి
అం ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ కోర్సు చ నేర్చుకుంటున్నారు
ఇంటర్నెట్ వల్ల ప్రపంచం చాలా చిన్నదిగా అనిపిస్తుంది
ఉమ్ ఇది ఎక్కడి సమాచారం అన్నా సెకండ్ లో తెలుసుకోవచ్చ అండి అందువల్ల
సోషల్ మీడియా కూడా ఇప్పుడు చాలా ప్రభావం చూపుతోంది థర్టీ కన్నా ఎక్కువ ఉన్నడు ఆ రేసి ముతుంది లేదనుకుంట టె కానీ కొంతమంది ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు.
సమయానుసారితో ఉపయోగించడం
ఆ సి లోడే రాట్ సినిమాలు చూడటం మీకు ఇష్టమా
ఇప్పుడు చాలా అవును సినిమాలు మాకు వినోదాన్ని ఇస్తాయి.
ఇప్పుడు చాలా రకాల సినిమాలు వస్తున్నాయి. అంటే యాక్షన్ థ్రిల్లర్ లవ్ స్టోరీలు ఇలాంటివి
కొన్నిసార్లు సినిమాలో మంచి సందేశం కూడా ఇస్తాయండి.
అవునవునండి నిజమే అలాగే వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందాయి. బయ్
నిజమే చాలా మంది ఇప్పుడు సిరీస్ చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంన్ ఉమ్
ఆరోగ్యంపై కూడా ప్రజలు ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.
అవును. వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా అవసరం.
అవును మొత్తానికి చూస్తే ప్రపంచం చాలా వేగంగా మారుతోంది.
ఆ మార్ప్ ఇప్పుడు మనం కూడా తగినవి నేను మాారాలండి
అవునండి. ఏంటండి
ఏంటండి విషయాలు
ఊహుం
మీరు చాట్ జి పిటి యూస్ చేస్తారా
అవునండి అప్పుడప్పుడు యూస్ చేస్తాను.
మ్ చాలా ఎక్కువగా ఉ ఉంది కదా
ఏంటండి
ట్రాఫిక్ అండి మా మేము నివసిస్తూ నివసిస్తున్న చోట ట్రాఫిక్ ఎక్కువగా ఉందండి.
అవునవునండి నిజమే అదయితే ఇది ఒక మీ చోటే కాదు అన్ని చోట్ల అలానే ఉంది. ఇంకా ఈ పల్లెటూరులో అయితే తక్కువుగుంటుంది. కానీ పెద్ద పెద్ద సిటీలలో అలాయి ఇంకా ఎక్కువగా ఉంటుంది.
అవునండి
దీనికేదైనా ఆ పరిష్కారం చూపితే మంచిది.
ఏదాని కండి ట్రాఫికా
ట్రాఫిక్ అండి.
ట్రాఫిక్ వాళ్ళ చాల ఉ
ఉ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది
అవునండి ప్రజల వర్ణం ఉండ చాలా చక్కగా మారిపోతుందండి రోజు రోజుకి
కాలు వచ్చే అవకాశం కూడా ఉంది
అలా గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి గాలిలో
ఆ మనం చూస్తే కరోనా కూడా అలాంటిదేనండి
అవును అండి కరోనా వ వచ్చిన తర్వాత మన దేశంలో చాలా మార్పులు చూస్తున్నాము అండి
ఆ అవునండి కరోనా టై లో మీరేం చేశారండి
ఆ ఏంటంటే కరోనా టై లోనా ఏం లేదండి తినడం పనుకోవడం ఆడుకోవడం ఇంట్లో వాళ్ళతో సమయాన్ని గడపడం అలా అప్పుడు గర్చు పోయాయండి
మీ చదువు ఏమి ఇబ్బంది రాలేదా అంటే
అలా కవర్ చేసుకున్నాం కానీ మేము అప్పుడు తొమ్మిదవ తరగతిలో ఉన్నామండి కరోనా వచ్చినప్పుడు ఏ ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి కాబట్టి పదవ ది పరీక్షలను రాసామండి మేమైతే
ఆ మంచిదండి
అవునండి ఇదే మంచిదీ
అంటే కరోనా వల్ల చాలా మంది ది చదువులు పాడయ్యాయి అని అంటున్నారు
ఊ అంటే మన కంటే వైస్ ఎక్కువ ఒక సంవత్సరం వైస్ ఎక్కువ ఉన్నవారు కరోనా దంతో అల్లాడి డి వాళ్ళకి సరిగా జాబ్స్ కోసం కూడా చాలా కష్టమైంది వాళ్ళకి
అ అవునవునండి నిజమే అది
పరిక్ష రోనా పాపం ఉం
ఉహు అవునవునండి నిజమే
ఉ
ఇంకేంటండి మీరు ఏమైనా వెబ్ సిరీస్ ల్ ఏమైన్నా చూస్ స్తారా అండి
నండి మా స్నేహితురాలు మాకు ఇవి చూ మంచి వెబ్ సిరీస్లు చెప్తారండి వాటిని నేను చూస్తానండి
అవునా అండి మీరు ఏమేం ఏమన్నా చూస్ ఆహా ఇది తెలుగు వెబ్ సిరీస్ కదండి
ఆ తెలుగేనండి ఇంకా ఉన్నాయండి
మీకు ఏది అంటే ఇష్టం బాగా
వెబ్ సిరిస్ తక్కువేనండి చూసేది కానీ ఆ ఆంగ్లంలో చూస్తూ ఉంటాను కొన్ని ఆంగ్లంలో అయితే ఒకటి చూశాను మొదట స్టెంజర్ థింగ్స్ అని
ఆ స్టేంజర్ థింగ్స్ చాలా బాగుందండి
అవునండి ఫైవ్ సీజన్స్ ఉన్నాయండి
ఆ మా ఫ్రెండ్స్ నైట్ పన్నెండు ఒంటి గంట వరకు కూడా మేల్కొని చూసారండి
అవునండి చాలా ఇంట్రెస్ ఇంగా ఉందండి ఐ మీన్
వాళ్ళది చూసి నేను కూడా ఓ వాళ్ళ చూసి నేను కూడా చూసానండి ఒక రెండు ఒక సీజన్ తర్వాత నేను టైం లేక చూడలేదు ఆహా చెయలేదండి
ఈ మధ్య కాలంలో నేను ఇంకా ఆల్ ఆఫర్స్ డెడ్ అని అది చూసానండి స్ట్రెంజర్ థింగ్స్ కంటే ముందే
ఆ ఎలా ఉందండి
ఆ చాలా బాగుందండి అంతా జాంబీస్ గురించే మనుషు లు సచ్చిపోతారు చాలా మంది సినిమా వె అనా ఎందులో చాలా తక్కువ మంది మిగులుతారండి ఇంకా
చెప్పండి
అ రండి మధ్య్ మళ కొ అది కూడా స్టార్ట్ చేశానండి లాక అ అది కూడా చాలా ఇ ఆ ఉత్సాహకరంగా ఉందండి తేంజర్ థింగ్స్ కంటే అవునండి
దాని గురించి నేను చూడలేదు నాక ఏమైనా చెప్తారా దాని గురి గురించి
అంతగాని అక్కడ మనం యూజ్ చేసే తాళాల గురించి ఉంటుందండి ఒక ఇండ్లు ఉంటు ఉంటుందండి అ అయి ఇంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ కళాలు ఉంటాయి అండి ఒక్కొ ఆ తల లిఫ్చేయడం వల్ల మ్యాజిక్ అనేది జరుగుతుందండి ఒక్కొక్క కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి సరే అండి మీతో మాట్లాడడం చాలా సంతోషకరం అండి అ
నాకు కూడా అండి మళ్ళీ మాట్లాడదాం బాయ్
బాయ్ అండి బాయ్ అండి